ఆ నా వాయిస్ వినిపిస్తుందా అండి
ఆ ఎ ప్రి క్లారిటీ ఉంది ఓకే నాది వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఏం చేస్ ఎవరు
ఏం లేదండి మా బాబుకి ఆయిల్ రాస్తున్నాను
మ్మ్
మోడీ మోడీ ఆ
ఆ
బాడీకి అప్లై చేస్తున్నారా అంటున్న
ఆ బాడి మసాజ్ ఆయిల్ రాస్తున్నా
మీ బాబుకు
హ్మ్ లేదండి చేపీయలేదు కొంచెం చిన్నపిల్లలకి మధ్యాహ్నం వరకు చేపీయాలంటారు కదా
మీరే చేస్తారా మీ మదరా
ఆ మా మమ్మీ పోస్తదండి నేను జస్ట్ ఆయిల్ రాస్తాను అంతే
కొంచెం స్ట్రాంగ్ అయితది గదా మసాజ్ చేయిస్తే
ఆ అందుకే అండి కొంచం అ ఒకటి అది కూడా కొంచెం మంచిగా అయితలే
బాడీ లోషన్ యూజ్ చేస్తారా సీసమ్ ఆయిలా
ఆ అంటే మసాజ్ పంటున్నారా
ఆ అంతే
ఆ ఆహ లేదండి బాడీ అది ఆయిల్ ఉంది కదా అదే వాడతా బెబి ఆయిల్స్ దొరుకుతాయి కదా
ఆఓకేఓే కొంతమంది జాస్మిన్ ఆయిల్ యూజ్ చేస్తే బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయని అంటారు
ఈ మాయిల్ అండి సారీ
నువ్వులనూనె
నువ్వులనూనా ఆ నగ్గూడ చెప్పారు గాని కానీ అంటే కొంతమందికి ఆయిల్ పడక బ్లాక్ అవుతున్నారు అట్లా ఇట్లా అంటున్నారు అందుకని యూస్ చేయలేదు ఇప్పటి వరకు ట్రై చేయాలి
అడుతె బేబీ ఆయిల్ ఇ అనేది కొంచెం బాడీ స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు బయట దొరికేవి అందులో ఎంతో కొంత కెమికల్స్ అలాంటివి చాలా వరకు వాడుతున్నారు కదా
ఉమ్ సోభయతే కా
నీ ఫ్రెండ్స్ అందరూ హస్టల్ లో ఉంటుంది రెస్ట్ రూమ్ ఏం సైడక ట్యూషన్ పెడతావ్
ఓకే తీసుకర వాళ్ళందర్నీ తీసుకొచ్చి మీరు ట్రై చేయాల
ఇస్తార మీరు మంత్లీ ఫోటోషూట్ చే తారా
ఆ చేస్తానండి
అ చాలా మంది మాకు
హ్మ్ చేస్తా అన్నీ మంత్లీ వైజ్ గా ఒక్కొక్క థీమ్ పెట్టి చేస్తున్నా ఇప్పటి వరకు అయితే.
అవునా
థర్డ్ మంత్ ఫొటోషూట్ అయిపోయింది మా అబ్బాయిది
ఉహు
కా
అ ఇప్ ఈ మంతా అద ఒక పనయిపోతది.
అహా హా ఫస్ట్ ఆ ఆ మంథ్ రాంగానే ఫస్ట్ వాటికి సంబంధించినయన్ని కొంచెం మంచిగా
ఉ
ప్రిపేర్ చేస్తా అవి ఇవి చూసి పై ఇమజెస్ చూసి అటెంస్ అవన్నీ తెచ్చుకొని సంబంధించిన అ తీస్ అక్కడే చేస్తా ఇంకా నాకు మా కజిన్స్ హెల్ప్ చేస్తారనమాట నేను మా మమ్మీ కాని బాగా సపోర్ట్ చేస్తరు.
ఆ హెల్ చడాల ఉంటే బెటర్
ఆ పక్కదా ఒక్క దాన్నయితే కష్ కష్టం లేదు కానీ ఇక వాళ్ళు హెల్ప్ చేస్తార్
హ్మ్ మీరు స్విగ్గీ ను ర మాండి
నాకు ఒక సిస్టర్ ఒక ఓన్ బ్రదర్ కజిన్ ఓన్ అయితే సిస్టర్ ఒక్కతె ఆ
మదర్ ఇంట్లోనే ఉం ంటరా ఇగా
ఆ మమ్మీ హౌస్ వైఫే అండి
అ
మీర ఎంతమందండి.
మాయ్ ఒక్కటైంది.
ఆ
మీ వాయిస్ కట్ట అయింది నాకు అర్థం కాలె మీరేం అడిగారో.
ఆహా మీరెంతమంది ఉంటారని అడుగుతున్నా.
త్రీ మెంబెర్స్ నేను ఒక్కదాన్ని టూ బ్రదర్.
ఇద్దర అన్నల ముద్దుల చెల్లలా అన్నా తముడా
తమ్ముడ్ నేనే పెద్దా
ఇద్దర్ తమ్ముళ్ళేనా
ఆ ఇన్న తోమిల్లే
ఆహ్
ఇంకా రెడీ చే అంటే మీరు ఏదైనా అకేషన్ లో ఉన్నారా
లేదండి అకేషన్ లో అయితే ఇప్పుడు
ఈ మధ్య ఎటెళ్లావ్ ట్రిప్స్ కి ట్రిప్స్ కెళ్లారా మీరు
ట్రిప్స్ అంటే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళానండి రీసెంట్ గా,
అమ్
టెంపుల్ టెంపుల్ కెళ్ళాం మా బాబుని తీసుకొని
ఓకే ఓకే ఆ నార్మల్ గా ఆ దాని గురించి చూస్తు లావుంటి
యాక్చువల్గా ఈ మధ్యలో ఏం ప్లాన్ జేయలేదు
మ్మ్
హ్మ్ పిల్లప్పుడు వెళ్ళామండి భువన అది భువనగిరి ఐడియా ఉందా,
ఆ తెలుసు ధన్యవాదాలు
అవునా పోన ఎగిది దగ్గర అది ఒక ఏంటిది ఇది కొండ ఉంటది, ప్యాలెస్ కొండ మీద ట్రెక్కింగ్కి కేళ్.
అను బాగుంటుందా అండి అవును
హ్మ్ బాగుంటదండి ట్రెక్కింగ్కి కొంచెం అంటే నీడు ఉంటే పర్లేదు ఎండ ఉంటనే
అంటే అదేవర్తోన్ ప్లేన్ గా ఉన్ అంటే ఇది ఏద ఎక్కచ్చా
ఆ హా అంటే స్టెప్స్ ఉంటాయి గానీ కొంచెం సపోర్టింగ్కి వేరే ఆ ఇస్తారు స్టెప్స్ ఉంటాయి కానీ అంత ఈజీగా, అంటే ఎట్లా అంటే సపోర్ట్ లేకుంటే ఎక్కలేము
ఇగ అది మొత్తం రౌండ్ గా ప్లెయిన్ గా కనిపిస్తాది చా చూస్తుంటే
హ్ ఆది స్టెప్స్ ఒక దగ్గర నుంచి ఉంటాయి గాని అది అంత ఈజీగా ఎక్కలేము కాని ఇవి థ్రెడ్స్ వాటికి ఒక లింక్స్ ఇస్ తా ఉంటరు టెన్ గా ఒక స్టిక్ పట్టుకొని ఎక్కోచ్చు అ
అ
జు మీరేటైనా వెళ్లారా అండి
ఇంతవరకు అంటే పెద్ద పెద్ద ట్రిప్స్ కి అయితే ఏం వెళ్ళలేదు చి నార్మల్గా ఎలావండ అట్లా అట్లా వెళ్ళాము
ఆ
హా చతున్నాం గానీ నీళ్లుు పడట్లే వాళకి ఏ
మేము వెళ్ళాలి నెక్స్ట్ కేరళ ట్రిప్ ఉంది ఏమైద్దో చూడాలి ఆ చెల్లి ఎల్ పెస్తే ఎల్దా మనేసు తెసి చూస్తున్నాం
చేయాలి అన్న ఇప్పుడు తర్వాత అంటే చేయలేం ఇ
ఉ అది కూడాడనేకున్నా
అ ఎలాంటే ఇప్పుడే ఈ తర్వాత పిల్లలు పెద్దగా అయినా ఇంకా ఇంకొకళ్ళు కొట్టేకబ్బో కష్టం ఇద
ఉ
ఎటు వెళ్ళాలి ఏమో పిల్లల్ని పెట్టుకోని ఇంట్లో నేఉండాలిగా
హ్మ్
నేను వచ్చి చేయడానికనే వెళ్ళాలి అంటే అది కూడా ఫ్యామిలీ తోటే వెళ్ళాలిగ
ఇప్పుడే అండి
ఫ్రెండ్స్ తోటి అంటే ఇక ఆఫ్టర్ మ్యారేజ్ కష్టం ట్రిప్స్ ఫ్రెండ్స్ తో ఇక చాలా రేరు
ఫ్రెండ్స్ కూడా బిజీ అయిపోతారు అనుకుంటా కదా మ్యారేజెస్ అయితే ఒకవేళ వాళ్ళకి కాకపోతే పర్లేదులే గాని హలో వాళ్ళకు మ్యారేజెస్ అయితే వాళ్ళు
లేట్ మ్యారేజ్ చేసుకుంటారు కదా అలా ఉన్నవాళ్ళు ఒకవేళ వెళ్తే బెటరే కొంతమంది సపోర్ట్ చెయ్యరు వెళ్ వెళ్ళడానికి ఇప్పుడు చేస్తారు వెళ్ళేవా అది అని వెళ్ళాలనుకుంటే పెళ్ళికి ముందే అన్ని తిరిగేసి రావాలి
అట్లా పెళ్ళి తర్వాత కూడా మంచిగా ఆ హస్బెండ్ సపోర్టివ్ అయ్వొచ్చు
ఆ అదేయా అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పలేంగా అదే హస్బెండ్ సపోర్టివ్ గా ఉన్నా పిల్లలు అయితే మనకి ఇగ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కదా అప్పుడు మనకి వెళ్లాలనిపియదు పిల్లల్ని వదిలేసి.
మ్మ్ నిజమే అండి
ముందు లేదా వాళ్ళకి కొంచెం పెద్దగాయినాక వాళ్ళతో ఇగ అంతే ని బాగా ఇంట్రెస్ట్ తో ట్రిప్స్ కెళ్ళడం
హ్మ్
బాగా ఇంట్రెస్ట్ తో ట్రిప్స్ కు వెళ్ళడం
చాలా ఇంట్రెస్ట్ వీకెండ్స్ వస్తే మోస్ట్లీ ట్రిప్స్కే ప్లాన్ చేయాల అనుకుంటాను ఇంట్లో ఉండబుద్ధి కాదు.
వావ్ బాగుంటది అవును వన్ వీక్ అంతా ఉండి బోరు కొడు తుంది కదా ఎట్లైనా
ఆ అదిగాక చూడాలి ఇగ ఇప్పుడు కాకపోతే మహా అంటే ఇంకా ఎన్ని ఇయర్స్ బతుకుంటామో కూడా తెలియదు కదా దొరికిన్ని రోజులు ఏదో ఒకటి జూస్ తూనే ఉండాలి అక్క
హస్బెండ్ కూడా బాగా ఎ సేడంం బా ఇష్టం
ఆ ఏంటనండి అర్థం నిహస్
ఆ హస్బెండ్ కూడాడా ట్రిప్స్ ఆ ట్రిప్స్ వెళ్ళడం బాగా ఇష్టం బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాడు
ఇ